హలో నమస్తే అండి బావున్నారా అండి
మేము బాగున్నాం అండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నాం అండి ఏం చేస్తున్నారా అండి
మేమ ఇప్పుడే బోన్ చేసేసామండి
అవునా మేము కూడా ఖాళీగానే ఉన్నామండి
అవునా అండి ఇప్పుడు మరి ఏ విషయం గురించి మాట్లాడుకుందాం అండి
మనమ అయితే ఇప్పుడు పల్లెటూర్లు ఆ పట్టణాల గురించి మాట్లాడుకుందాం అండి
ఓకేనండి మరి మా మీకు మరి పల్లెటూరు అంటే ఇష్టమా సిటీ అంటే ఇష్టమా అండి
నాకైతే పల్లెటూరు అంటేనే ఇష్టయండి ఎందుకంటే అక్కడ మంచి ఈ ఆ ప్రశాంతమైన వాతావరణం పచ్చని చెట్లు ఆ పచ్చపచ్చి మంచి మంచి తోటలు కాల్వలు చెరువులు ప్రశాంత త్తమైన ఆ పర్యావరణం ప స్వచ్ఛమైన గాలి ఇవన్నీ దొరుకుతాయి కదా అండి
అవునండి నా నాకు కూడా పల్లెటూరు అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే పల్లెటూరి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పచ్చని చెట్లు విశాలమైన పొలాలు మరియు స్వచ్ఛమైన గాలి మనకు అలా సిటీస్ ఇలా అయితే అస్సలు స్వచ్ఛమైన గాలే ఉండదండి ఎప్పుడు చూడు వెహికల్స్ సౌండ్ తర్వాత పొల్యూషన్స్
ద ఫ్యాక్ట్రీస్ పొల్యూ గ్యాస్ అవన్నీ రిలీజ్ చేయడం వల్ల మనకు ఎంతో అసలు చెట్లు కూడా చెక్కు కొట్ ట్టేస్తున్న రండి ప్రజలకు అసలు అర్థం కావడం లేదు మనకి ఆక్సిజన్ ఇచ్చేది చెట్ల గురించి చెట్లు లేకపోతే అసలు వర్షాలు కూడా పడవండి
అవునండి నిజంగానే అసలు చెట్లు ఈ మధ్యలో చాలా నరికేస్తున్న రండి ఆ మన పల్లెటూర్లలో చెట్లు చూసే వాళ్ళం ఆ అసలు కనిపించడం లేదు రోడ్ లో పక్కన వెళ్ళేటప్పుడు చెట్లు ఉండేవి ఇప్పుడుయితే అవి కూడా కనిపించడం లేదు మొత్తం కొట్టేసి షాప్ లని పెద్ద పెద్ద బంగ్లాలు అవి ఇవి కట్టేస్తున్నారండి ఆకాశం అందే బంగ్లాలు అసలు పొల్యూషన్ ఎలా ఉంటుందండి
అవునండి తరువాత ఇక పల్లెటూరులో అయితే పొద్దున్న లేవగానే సూర్యుడు వెళ్తురా తర్వాత పక్షుల కిలకిలనే శబ్దము తర్వాత మనకి ఏదైనా పక్కన దగ్గర్లో వంకలు అలా ఉండుంటే స్వచ్ఛమైన చల్లని గాలి తర్వాత చెట్ల నుండి వచ్చే ప్రశాంతమైన గాలి తర్వాత ఇంకా ఇక మనకి పొద్దున్న లేసి రైతులు పొలానికి వెళ్తూ ఉంటారు. పిల్లల స్కూల్ క వెళ్తూ ఉంటారు. తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అదే సిటీస్ లో అయితే పొద్దున్న లేసినప్పుడు నుంచి అలా సౌండ్స్ వింటూ ఉండాలండి. ఇక పిల్లలు అయితే ఆడుకోడానికి బయటికి కూడా రారండి ఒకే రూమ్ లోనే కూర్చొని ఉంటారు. పల్లెటూరులో అయితే పిల్లలంతా కలిసి ఒక చెట్టు దగ్గర లగోరీ అంటా ఇలా క్రికెట్ అని ఉంటా అవన్నీ ఆడుకుంటూ ఉంటారండి క
అవునండి
మా ఊర్లో అయితే ఒక చెట్టు కింద పెద్దవాళ్ళు, పిల్లలు, మధ్యాహ్నం అయితే చాలండి ఇప్పుడు ఎక్కువ సమ్మర్ కదండి. ఎక్కువ ఎండలు కాస్తున్నాయి. దాని వల్ల పిల్లలు, పెద్దలు అంతా ఒక చెట్టు కింద కూర్చొని మేమ అంతా కబుర్లు చెప్పు కుంటూ పిల్లలైతే ఆటలు ఆడుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా అష్టాచమ్మా ఆడు కుంటూ ఇక మగ వాళ్ళయితే ఒక గేమ్ ఏదో వాళ్ళ తోచింది వాళ్ళు ఆడుకుంటు అంటూ ఉంటారండి
అవునండి నిజంగానే అసలు పట్టణాల్లో పిల్లలయితే, ఒకటే గదిలో అలా డోర్ వేసుకుని ఫోన్ అంటూ టాబ్ అంటూ వాటికే అలటుయిపోతున్నారు. అండి. అసలు వాళ్ళకి బయటి ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియట్లేదు. అదే మన పల్లె టూర్లలో పిల్లల్ని చూడండి ఎవరి తోటైనా కలిసిమెలిసిపోతారు. ఆ మళ్ళీ వాళ్ళు ఆడుకునే ఆటలు అవన్నీ కూడా బయటికి వచ్చి బయట వాతావరణ తెలుసుకు బయట వాతావరణం తెలుసుకునేలా ఉంటాయి. అదే పట్టణాల్లో అయితే అలా ఉండదండి. అసలు పిల్లలు మొత్తం ఫోన్లు అంటూనే అలవాటై పోతున్నారు అందరూ.
అవునండి, తర్వాత ఇంకా పల్లెటూరులో అయితే మనం ఏదైనా తీసుకోవాలన్నా స్వచ్ఛంగా అంటే ఎరువులతో పండించుంటారండి. కం ఈ సీజన్ లో అయితే మామిడి పళ్ళు కావచ్చు తాటిముంజలు కావచ్చు. కావచ్చు ఇప్పుడు ఆలో నేరడి పళ్ళు అలా ఈ కాలంలో వస్తుంటాయండి. ఇవన్నీ మనకు చాలా స్వచ్ఛంగా మనమే మన చేతులతో తీసుకోవచ్చు అండి అదే పట్టణాల్లో అయితే ఎన్నో కెమికల్స్ వాటర్ మిలన్లో అయితే ఇంజెక్షన్ న్ తో కలర్ వాటర్ నింపడం ఇలా చాలా రసాయినిక వస్తువులు వాడి దాండ్లను ఎక్కువ రేటు కి అమ్ముతున్నారండి. కానీ పల్లెటూరులో అలా కాదు కదండి చాలా స్వచ్ఛమైన కూరగాయలు వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ కష్టాన్నంతా పెట్టి పండిస్తున్నారండి
అవునండి
ఇక వర్షాకాలంలో అయితే మనకి ఎక్కువగా వర్షాకాలంలో వరి పండిస్తూ ఉంటారండి మనకి రైతులు పగలనక రాత్రి అనక ఎంతో కష్టపడి మనకు కు ధాన్యాన్ని పండిస్త స్తూ ఉంటే మనం ఇప్పుడు కడుపు నిండా మనం అన్నం తినగలుగుతున్నామండి
అవునండి నిత్యమే
అవునండి మీ సైడ్ ఎక్కువ ఏ పంట పండిస్తూ ఉంటారండి
ఆ ఆ మా సైడ్ అయితే ఎక్కువ పంటలు చేన్ల లాంటివి ఏమి ఉం డవండి కాకపోతే మెమే ఈ కొంచెం ఇక్కడ మా దగ్గర అమ్మెయి అంతా స్వచ్చంగా అనిపించవు ఎందుకో అలా మందులు రసాయనాలు వేసి పండించినట్టు అనిపిస్తుంటాయి అయితే మా ఇంటి వెనకాల ఒక పెద్ద తోటగా ఉ ఉంటుందండి ప్లేస్ ఉంటుంది మాకు అయితే అక్కడ మేమే ఇలా పాలకూర తోటకూర టమాటా వంకాయ ఆ మరీ పచ్చిమిర్చి బీ బీరకాయ సోరకాయ ఇలాంటివన్నీ పండిస్తూ ఉం టామండి ఎటువంటి రసాయనాలు లేకుండా మంచి ఎరువుతో పండిస్తూ ఉంట మండి మేము అవే తింటాము మా మందం వస్తాయండి ఇంకా మిగు. లుతే పక్క వాళ్ళకలా పంచుతా ఉంటామండి
అవునండి చాలా మంచి పని చేస్తూ ఉన్నారండి ఈ కాలంలో కూడా అలా ఇవ్వడం చాలా గ్రేట్ అనమాట మీరు ఇకామ మా చు చుట్టుపక్కల అయితే ఎక్కువగా అరటి పండిస్తూ ఉంటారండి చీనీ తోట తర్వాత సపోట్ ట జామపళ్ళు మామిడి తోపులు ఇలా చాలా మా సైడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక వర్షాకాలం అయితే అక్కోకిలా కుహు కుహు అంటున్నప్పుడు ఆ వర్షం ఆగిపోయిన తర్వాత వర్షానికి ముందు కొంచెం వర్షం వస్తుందనేగాని ఆ మట్టిలో నుంచి ఒక స్మెల్ వస్తుందండి అదైతే చాలా ఇష్టంగా ఉ చాలా బాగుంటుందండి
నిజమండి నాగ్గూడా చాలా ఇష్టం ఆ స్మెల్ అంటే
ఎవరికైనా చాలా ఇష్టపడుతూ ఉంటారండి ఆ స్మెల్
అవునండి నిజమే
అవి కొన్ని
ఇప్పుడు పల్లెటూర్లలో పట్టణాల్లో కంపేర్ చేసుకుంటే ఎన్ని విషయాలు తేడా ఉన్నాయండి అసలు పల్లెటూరు లో వాళ్ళు ఎంత అనురాగంగా ప్రేమల త ఉంటారు అసలు పట్టణాల్లో అయితే తెలిసినోళ్ళు కనిపించినా కూడా పలకరించకుండా వెళ్ళిపోతుంటారండి అదయితే చాలా దార్ దారుణం అండి మహా దారుణం అది
అవునండి చాలా దారుణం అండి ఇక్కడైతే మన ఇంటి ముందు పక్కింటి వాళ్ళ తో సాయంత్రం అల కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం అదే పట్టణాలు లయితే ఒకే రూమ్ లో టీవీ చూసుకుంటూ ఇప్పుడైతే పిల్లలు ఎక్కువ వీడియో గేమ్స్ ఎక్కువ వీడియో గేమ్స్ ఎప్పుడు కంప్యూటర్ మీద కూర్చోడం అలా ఆడుతూ ఉండడం అండి అదే జరుగుతు
అవునండి అవునండి అదైతే ఎంత వరకు ఆ దారుణం అంటే వాళ్ళు ఎంత చెడిపోతున్నారు పిల్లలు ఇప్పుడే అలా ఉం ఎదితయ్యాక ఇంకా ఎలా వింటారు మన మాట అసలు ఎంత చెడిపో తున్నారు ఆ మొబైల్స్ ఫోన్స్ వల్ల తప్పులు చే చిన్న చిన్న తప్పులు చేయడం అది కప్పుపుచ్చుకోవడం అవే పెద్ద పెద్ద తప్పులుగా మారిపోవడం అంతా ఎలా అవుతున్నాయి మధ్య ఈ కాలం పిల్లలు అసలు
అవునండి చాలా అసలు పెద్ద వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలిడం లేదు చిన్న పిల్లలతో ఎలా మెలగాలో తెలియడం లే దు అసలు స్నేహితులతో ఇలా ఉండలని కూడా పిల్లలకి నేర్పించడం లేదండి ఇప్పుడు
అవునండి నిజమే అసలు పెద్దలతో మాట్లాడే విధానం ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎవరితో ఎలా మెలగాలి అనేది కూడా తెల్వడం లేదండి
అవునండి అలా తయారవుతున్నారు పిల్లలు ఇప్పటి చిన్న పిల్లలు కుడ్ డ అండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుండి మొబైల్స్ చూస్తూ ఉన్నారండి అసల్కి అసలు వాళ్ళు ఆపరేట్గున చేస్తున్నారండి ఆ మొబైల్స్
అవునండి అసలు మన కాలంలో మొబైల్ అంటే ఏంటో కూడా తెలియదండి మాకైతే
ఊరిలో ఒక టీవీ ఉండేది అక్కడ చూస్తూ ఉంటామండి మనమయితే ఇప్పుడు పిల్లలకైతే ఒగ చిన్న పిల్లలకి ఎయిత్ సెవెంత్ క్లాస్ పిల్లలకి ఒక మొబైల్ చేస్తున్నండి ఓన్ మొబైల్
అవునండి అసలు అలాన్ దాని వల్ల ఇంత నష్టం జరుగుతుంది అనేటిది అర్థం కావడం లే లేదు ప్రజలకు అసలు
అవునండి తర్వాత క సిటీస్లో అయితే పొద్దున్న మొబైల్స్ రేడియేషన్ కంప్యూటర్స్ ఇలా ఏ ఐ ఎక్కువ వచ్చేసిందండి కదా ఇప్పుడు సోలార్ అది రేడియేషన్ వల్ల పక్షులు అసలు సిటీస్ లో కనపడకోకుండా వెళ్ళి పోతున్నాయ్ అండి చాలా అంతరిక్ష పోతున్నాయండి ఆ టవర్స్ రేడియస్ ను రేడియేషన్ వల్ల పక్షులు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాయండి
ఆ అవునండి నిజమే మనం ఈ రోజు చాలా తెలుసు కున్నామండి పల్లెటూర్ల గురించి పట్టణాల గురించి చాలా ధన్యవాదాలండి
చాలా ధన్యవాదాలండి మీరు మాకు ఎంతో మంచి విషయాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలండి మరి ఉంటామండి